అండి ఎరు
ఆ నమస్కారం సార్ గుడ్ ఈవనింగ్ ఎలా ఉన్నారు సార్ మీరు
అండి
ఆ భో భోజనం అయినదా సర్ మీది
ం చేషినమండి
ఆ ఇంకా వాతావరణం ఎలా ఉన్నాద్ సార్ వాతావరణం వర్
లేదండి ఉడకపోతా ఎక్కువ ఉంది ఇటు సైడు మబ్బు మబ్బులు వస్తున్నాయి వెళ్లిిపోతున్నాయి
మబ్బులు వస్తున్నాయి వెళ్ళలిపోతున్నాయి గాలీ దుమారం అయితే కనిపిస్తూన్నాయ సార్ మరి వర్షక్ వర్ష వర్షాకాలంగా సార్ మరి వర్షాలు ఎందుకు పడతలేదంటారు సార్ మరి మీరు
ఏమో అండి ఇటు సైడ్ అయితే వర్షాళ్ళేవ్ మొత్తం మబ్బు మబ్ బస్తుంది మళ్ళా అప్పుడే ఎండ వెళ్తుంది మొత్తం ఉడకపోస్తుందండి ఇటూ
అవున సార్ అయితే మరి ఎం వ్ వర్షపాతం సూచన ఎందుకు ఇలా జరుగుతుందంటారు సార్
ఏమో అండి చెప్పలేము గ ఇగ అవి మనం ఏం దాని గురిం చి మేము వచ్చేసాండి చూడండి టమాటా కర్రీ పప్పు చారు చేసినామండి ఆ అవునండి మోహరం చాలా అయిపోయింది
సార్ మీ సైడ్ డిస్టర్బెన్స్ అనేది చాలా వస్తుంది సార్
అవునండి మా సైడు చిన్న పిల్లగాళ్ళు ఉన్నారు ఇంకా బాగా మంది ఇట్లా రోడ్ల మీద ఉడకపోత టకు గరోడ్ల మీద ఉన్నామండి
చానా ఉడకబోస్తున్నాది సార్ చానా అంటే చానా ఉడకబోస్తున్నాది
అవునండి కులర్ గడుపు కూడా ఎటో పోతుందండి
అదే అదే సార్ అదే సార్ అయితే ఇప్పుడు మీ దగ్గర ప్రకృతి ఎప్పటికి ఇలానే ఉంటాద సార్ పొలాలు ఉన్నాయా సార్ మీ ఊర్లో ఊరు సైడు పొలాలు డ్యామ్లు అలా ఏమనా ఉన్నాయా సార్
ఉన్నాయండి ఒక ఏందంటే పొలాలు అవి ఒక ఫైవ్ టు టెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటాయండి డ్యామ్కి కూడా సేమ్ అట్లానే ఒక డ్యామ్ ఉందండి చెక్ డ్యామ్ అని దానికి కూడా ఒక సెవెన్ కిలోమీటర్స్ ఏమైనా ఉంటుంద అండి డ్యామ్కే మంచిగా ఉంటందండి వాతావరణం చల్లగా ఉంటుంది చాలా బాగా మంది వస్తా ఉంటారు ఫోటోషూట్ అవి ఇవి చేసేడానికి
ఆ ఫోటో షూట్స్ కూడా జరుగుతాయా సార్ అక్కడ
అవునండి మ్యారేజీ కూడా కొందరు వచ్చి ఫోటో షాట్ చేసుకుంటారండి అట్ సైడ్
ఉ సార్ అయితే ఇప్పుడు ఇప్పుడు ఫోటోషూట్ ఎన్ని ఎన్ని ఎన్ని కిలోమీటర్స్ దూరమే ఉంటారు సార్ ఒక ఐదు కిలోమీటర్లు పడుతుదంటార సార్ మీ దగ్గర నుంచి మీ సార్ మీది పట్టణమా గ్రామమా సార్
మాది పట్టణమే అండి
పట్టణమే పెద్దగానే ఉంటాదా సార్ మీ పట్టణము
అవునండి మంచిగానే ఉంటది పెద్దగానే
మంచిగాని పెద్దగానే ఉంటాంది సార్ అయితే ఓకే సార్ ఓకే ఇంకా ఏ మీ మీ సైడ్ ప్రకృతి అనేది అంటే ఎప్పటికి వాతావరణం ఇలాం ఉంటదా సార్ ఇప్పుడ ఎప్పుడన్నా ఎండాకాలంలో వాన పడడము చలికాలంలో వానపడడం అలా ఎప్పుడన జరుగు సార్మిస్
అవునండి నా అట్లా వస్తా ఉంటాయంండి అప్పుడప్పుడు మధ్యలో మధ్యలో వస్తా ఉంటాయి
ఆహా అప్పుడు మధ్య మధ్యలో ఒక్కోసారి అలా జరుగుతూ ఉంటుంది
అవునండి
ఓకే ఓకే సార్ మీ సైడ్ ఏమైనా ఫ్యాక్టరీస్ ఏమైన్నా ఉన్నాయా సార్ ఏమైనా
ఆ ఉందండి ఒక ఫ్యాక్టరీ ఉంది కాగితమిల్లని పేపర్ పరిశ్రమ పేపర్
పేపర్ పరీష చాలా పురానా కాలందా పురాతన కాలందా లేకపో నూతనంగా పెట్టిన సార్
చాలా పురాతకాలందండి అది ఇ మధ్యలో బంద్ కూడా అయింది దానివల్ల కార్మికులు అందరూ ఎటో ఎటో వెళ్లి జీవన కొరకు పని కొరకు బయటకి వచ్చ చేసిన్రండి మళ్ళా దాన్ని మళ్ళ రీఓపెన్ చేపి చిన్రండి
ఓ చ్చారండి రిఓపెను
రీఓపెన్ చూడండి తెలంగాణ గవర్నమెంట్లో రీఓపెన్ అయిందండి అది
ఆహా అప్పుడు ముక అంటే అప్పుడు మీ దగ్గర ఉన్న ఎమ్మెల్యే గారు శాసన సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ చేపిచ్చారండి
అవునండి
ఓకే ఓకే
చేపిచ్చారు గాని బాగా మంది అయితే తే బయటి నుంచి వచ్చి పని చేేస్తున్నరండి దాంట్లో లోకల్ ఉన్న వాళ్ళకి ఇప్పటికి చాలా తక్కువ మంది ఉన్నారు పని చేేసేటోళ్ళు కూడా
హ
బయటి నుంచి వచ్చిన వాళ్ళకి జీతాలు కూడా మంచిగా ఎక్కువ ఇస్తున్నారు లోకల్ ఉన్న వారికి జీతాలు తక్కువ ఉన్నాయి పని అయితే ఎక్కువ చేపిస్తున్నారు
అంటే స్థిరత్వంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉపాధి లేదా సార్ అక్కడ
లేదండి బాగా మంది ఇప్పుడు ప్రజెంట్ దాంట్లో వర్క్ చేసినోళ్లే బైటున్నారండి ఇంకా
ఆహా బయటి బయటి రాష్ట్రాలకు చెందిన వారు న్నారా సార్ మీ రాష్ట్రానికి చెందిన వారు లేరా
లేరండి బా తక్కువ మంది ఉన్నారండి అట్లా
ఆహా మరి ఎటువంటి దానిపైన మీరు అంటే అంటే ఎటువంటి అ ఇయర సార్ అంటే చెప్పడం అని జరగలేదా మరి జమానానికిట్ల లో
చెప్పిందిండి యజమాన్ యజమాన్యానికి చెప్పిందిండి అట్లా కూడా నడుస్తుంది ఇంకా ఏంటంటే ధర్నా కూడా కూర్చున్నారు అవి కూడా నడుస్తున్నాయండి అవునండి స్ట్రైక్ నడుస్తుంది కాకపోతే యాజమాన్యం వినడం లేదండి యజమాన్యం చూడండి అది ఏమంటే ఏం రిప్లై ఇవ్వడం లేదు అలా కొరకు ఎట్లా అనేది ఆల్రెడీ అట్టా నడుస్తుందండి దగ్గర దగ్గర ఒక నెల అవుతుందండి
అంటే ధర్నాకు కూర్చొని ధర్నాకు కూర్చొని నలవుతున్నాదా సార్
అవునండి దగ్గర నెల అయిపోయిందండి మొన్న కవిత గారు కూడా వచ్చారు వాళ్ళతోటి పార్టిసిపేట్ చేశారు మాట్లాడారు మరి అది ఏం సమస్యకి పరిష్కారం ఏం అవ్వడం లేదండి ఇంకా
ఏ ఏ కవిత సార్ మన ఉ మన ఎక్స్ మన సిఎం గారి కూతురు గారా
కూతురు మన ఎమ్మెల్సి అవునండి ఎమ్మెల్సీ సిఎం గారి కూతురు అవునండి ప్రజెంట్ ఎమ్మెల్ సి ఉండేయండి మధ్యలో ఆమె అలా ఫ్యామిలీ మ్యాటర్ వల్ల ఎం ఎమ్మెల్స్ కి రాజీనామా కూడా పెట్టరు మరియాద అంద కాలేద త తెల్వదండి
ఎమ్మెల్సీ పదవికి విరామణ చేసిందా సార్ అమా ఆహా ఓకే ఇప్పుడు సారి ఇప్పుడు వారేమో కొత్త పెట్టడం జరిగిందిగా సార్ నూతన పార్టీ ఏమో పెట్టడం జరిగిందిగా సార్
అవునండి నూతన పార్టీ పెట్టిరెండి
ఉన్నదా సార్ మీ సైడ్ మరి పలుకుబడియమన్నా
ఉన్నదండి మా ఇంతకు ముందు మాజీ శాసన సభ్యులు చనిపోయిన లోకలు అలా కోడలు ఇప్పుడు ఆ పార్టీని నడుపుతున్నారంండి ఇక్కడ
ఆ అంటే మీ పట్టణంలో ఆమె అధ్యక్షురాలా సార్ అమా
అవునండి
ఓకే ఓకే మరి సూచనలున్నా ఆ సార్ ఏమన్నా ఒకవేళ అంటే ఓట్లు ఓట్లు చీయలే చూసా లేమ ఉన్నాయా సార్ మరి
లేవండి ఇప్పటికైతే కొత్త పార్టీగ అండి కొన్ని రోజుల అయితే అర్థమవుతుంది దాని గురించి ఇప్పటి వరకయితే
ఒక అంటే శాసనసభ్యురాలి కూతురుగా సార్ పురాతన మన గత కొన్ని సంవత్సరాలు అతను చానా బాగా బాగా పాలన చేశారు కద సార్
అవునండి
మ్ హు అయితే ఇప్పుడు వారి వారి
అవునండి వాళ్ళకి కో డలే ఇప్పుడు మా ఆ ఊరికి అధ్యక్షురాలుగా పనిచేస్
పని చేస్తున్నార వాళ్ళు మంచివారా సార్ అంటే మంచి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్ స్తారా సార్
అవునండి అలా ఎవరైతే ఉండే మామగారు ఎమ్మెల్యే ఆయన టే తెలంగాణ ఉద్యమ కారుడు ఉండే అండి
తెలంగాణ ఉద్యమకారుడుండే ఆ అతని అతని సమక్ష క్షంలోనే అంటే అతని ఉన్న గవర్నమెంట్ అప్పుడే తెలంగాణ వచ్చిందా సార్ అంటే ఆ అప్
ఆ అవునండి అప్పుడే వచ్చిడండి అతను అప్పుడు ఉద్యమ కారుడు ఉండే అప్పుడే మన తెలంగాణ వచ్చిందండి
ఆ తెలంగాణ గడుపులో ఆయన అనేది గెలిచి గెలవడం అనే జరిగింది అప్ ఉద్యమంలా
లేదండి రెండు సార్ల అఇండ్లండి ఆయన ఎమ్మెల్యేగా
ర్ రెండు సార్ల గెలిచారా సార్
డి
ఆహా అంటే ఫస్ట్ ఒకసారి నూతనంగా గెలిచారు మళ్ళీ అప్పుడు బై ఎలక్షన్ జరిగినయ్ అప్పుడు గెలిచార సార్
అవునండి
మంచి మంచి పనులు చేశారా సార్ అతను
అతను చేశాడండి కొద్దిగా పనులు చేశారు కాకపోతే అది ప్రజల్లోకి అంత అవగాహన లేదండి అతని పనులు ఎందుకంటే ఆ ఎందుకంటే అప్పుడు ఉద్యమం ఉండే కాబట్టి అతని పనులు బయటి
ఓహో ఓకే సార్ అంటే అతని పాలన మాత్రం అంటే అతని వారి పాలన మాత్రం బాగానే ఉండేనా సార్ మరి
అవునండి పాలనా మంచిగానే ఉండయండి అతంది
కొన్నిగా చేశాం సార్ చేసాం సార్ భోజనం అయినా సార్ ఈ రోజు శనివారము మాంసాహారం వండం సార్ మేము ఈ రోజు మాకు మా మాం మాకు మాంసాహారం అనేది ఈ రోజు మాకు నడవదు సార్
మ్ హు
మేము ఏంటిదంతే శనివారం ఈ రోజు ఈ రోజు వెంకటే ేశ్వర స్వామి వారండి తిరుపతి తిరుపతి వెంకటేశ్వర స్వామి వారు మనకి ఒక పొద్దు ఏం లేదు సార్ ఒక పొద్దు అంటూ ఉండను ఏంటిదంటే గత ఒక రేండు రెండు మూడు సంవ్ స్తరా ల నుంచేలేంటిదంటే ఈ రోజు మాంసాహారం అనేది తినం సార్ ఒకక్క పొద్దు నేను ఏ రోజు కూడా ఉండను సార్ ఓన్లీ దుర్గామాతలప్పుడే ఉంటాను సార్ ఒక పొద్దు
అవునా అండి
ఒక్కపోద్ అంటే పూర్తి ఒక్కపోద్ ఉండను సార్ ఎట్లా అంటే కొంచెం ఫలాలు ఏమైన్నా తీసుకోవచ్చు అంతే పూర్తి ఒక్కపొద్దు అంటే ఉండలేం సార్ అలా హా ఫలాలేం హ వెళ్ళాను సార్ నాలుగు సార్లు వెళ్ళాను సార్ ఇప్పుడు వెళ్తే ఐదో సారి అయితది సార్ అనుకుంటున్నాను గత గ ఏమో సార్ గత ఎనిమిది నెలల నుంచి అనుకు అనుకని ఏదో ఒకటి ఏదో ఒకటి ఇట్లనే కొన్ని అనివార్య కారణాల వల్ల కొంచెం వెళ్ళలేకపో నాను సార్ నుంచి వెళ్ళి ఇదే అనుకుంటున్నాను సార్ ఎనిమి వెళ్తా వెళ్తా వెళ్తా వెళ్తా అని ఎనిమిది నెలల నుంచేల్ అనుకుం అ అంటున్నాను సార్ ఇ అడుగు అనేది ముందడికి పడతలేదు సార్ అప్పటిదాకా ప్ర ప్రతిసారి అనుకోవడంలోనే పోతుంది ఈ రోజు
అక్కడ ఎట్లు ఉంటదండి ఇప్పుడు దేవునికి మీరు దర్శనం చేయాలి అనేది రష్ ఎట్లుంటది ఎట్లా మర్యాది టికెట్లు
సార్ టికెట్లు అనేది మనము ఒక రోజు ముందు బిఫైర్ బీఫ్ కోరే మనం చేసుకోవాలి సార్ ఒక తత్కల్ లో చేసుకోవచ్చు లేకపోతే ఐదర్ రిజర్వేషన్ కూడా చేసుకోవచ్చు సార్ రిజర్వేషన్ లో చేసుకున్నట్లయితే మనకె కొంచెం ఇంకా బెటర్ ఉంటది సార్ ఎందుకంటే సీట్ ట్ల అనేది కన్ఫర్మ్ అయితాయి అంటే మన ట్రావెలింగ్ లో మనకి ఇబ్బంది లేకుండా ఉంట సార్ అలా సరే సార్ మీరు నాకు సరే స ఆ చనా లడ్డూ స్పెషల్ సార్ బాగుంటాయి సార్ రుచికరంగా చానా మంచి విషయాలు చెప్పారు సార్ మీతో మాట్లాడి చానా బాగా అనిపించింది సార్ ధన్యవాదాలు సార్
ధన్యవాదములు
సరే సార్